హల్లో
హలో
హాయ్ అండి
హాయ్ అండి
బావున్నారా అండి
ఆ బావున్నామండి మీర్ బావున్నారా?
ఆ బావున్నామండి. ఏం చేస్తున్నారండి? ఆ తిన్నాం అండి. ఏం చేస్తున్నారు? మీరు ఆ ఓకే మీద్ అయ్యిందా అండి డిన్నర్ అంత
ఇంకా ఆ అవ్వలేదండి తినాలి ఇంకా
ఓకే వంటంతా అయిపోయింద అప్పుడే
వంట అయిపోయింద్ అన్కుంటాండి నాక్ తెలీదు.
ఓకే ఓకే
మీరు అండి వన్ తినేసారా మీరు
ఆ తినేసామండి
ఏం చేసారు?
గుత్తివంకాయ్ కూర ప్లస్ ముద్ద చపాతి అండి
అవున
అవ్నండి మీకు గుత్తివంకాయ్ కూర అంటే ఇష్టమా అండి ఏమైనా ఇట్లా అంటే గుత్తివంకాయ్ కూర ఫేమస్ కదా
ఆ గుత్తివంకాయ్ కూర నాక్ నచ్చదు వెజిటేరియన్ అంటే వెజిటేరియన్ కర్రీస్ నాక్ అంతగా నచ్చదు నేన్ ఎక్కువ్గా నాన్ వెజ్ కర్రీస్ ఎక్కువ్ ఇష్టపడ్తా తింటాను కానీ ఇష్టంగా తిన్ను నేను ఆ
ఓ ఓకే ఓకే అంటే గ్ గుత్తి వంకాయ అంటే ఆంధ్ర లో ఫేమస్ అండి
ఆ అవును ఇంట్లో కూడా చేస్తారు కానీ నేను అంతగంటే వెజిటేరియన్ గా అవి కూరలే తక్కువగా తింటాను నేను.
ఓకే అంటే డైలీ నాన్ వెజ్ తింటారా అండి మీరు
నేనైతే డై అంటే సాటర్డే కొన్ని రోజులు సాటర్డే మండే తప్ప మిగతా రోజులుతింట నాకు అంటే నేను ఉండే ప్లేస్ లో నాకు అవైలబుల్ ఉంటుందండి. నాన్ వెజ్ డైలీ
ఓకే ఓకే
ఆ సో నేను ఎక్కువగా నాన్ వెజ్ తింటా అంటే అది అలా తిని కొంచెం అలవాటయింది. అంటే ఫ్యూచర్ లో ఆరోగ్య సమస్యలు రావచ్చు కానీ నాకు అలా అలవాటు అయి పోయింది మీరండి ఎక్కువగా వెజ్ ఫుడ్డే తింటారా?
ఎక్కువ వెజ్జేనండి ఎప్పుడు వీక్లీ వన్స్ లేదంటే టూ వీక్స్ కు ఒకసారి అలా తింటూ ఉంటామండి అంతే అలా ఏం లేదండి ఆరోగ్య సమస్యలు అట్ అట్ల ఏం ఉండదు నాన్ వెజ్ ఇప్పుడు చాలా వరకు డైట్ చేసే వాళ్ళు నాన్ వెెజ్ మాత్ త్రమే తింటూ ఉంటారు ఎక్కువగా
అంటే డైట్ ఫుడ్ నాన్ వెజా నాకు తెలీదు
ఒక డాక్టరే చెప్పారండి ఈ నేను నాన్ నాన్ వెజ్ త ప్ప ఏమీ తినను డైలీ అని నాన్ వెజ్ మాత్రమే తింటారంట డాక్టర్ టరు
అవునా
ఉమ్ అవునండి
అంటే లావ్ లా వవ్వాలంటే ఇంకెలాంటి ఫుడ్ తీసుకుంటారు మీకేమన్నా ఐడియా ఉందా
లేదండి అ లావవ్వడానికి నేను కూడా చిన్నగానే ఉండేది నాకు తెలియదు మీరు లావవ్వడానికి ఏం చేయాలొ అంటే దానికి కూడా కంపల్సరీ డయ ట్ అనేది మెయింటైన్ చేస్తూ ప్లస్ జిమ్ అన్ని కూడా చేయాలండి గని సిన్ సన్నగావడానికి కూడా రెండు చేయాలి రెండిటికి డయట్ ఉండాలి ప్లస్ ఎక్సర్సైజ్ కూడ ఉండాలి
ఆ ఏమో అంటే నేను రోజు అదే తింటా ఉంటే ఫ్యామిలీ మెంబెర్స్ కాల్ చేసి డైలీ నాన్ వెజ్ తినద్దు నీకు అవైలబుల్ ఉన్నా కూడా తినద్దు సారి నాన్ వెజ్ ఒకసారి వెజ్ తింటా ఉండు అని సజెషన్ ఇచ్చారు అందుకు మళ్ళీ మీరు ఇప్పుడు చెప్తా ఉంటే అడుగుతా ఉన్నాను
అదేం లేదండి డాక్టర్స్ చెప్పారు అంటే వాళ్ళు ఎలా డైట్ ప్లాన్ చేసుకుంటారో తెలీదు బట్ డైలీ నాన్ వెజ్ మాత్రమే తింటారంట ఆ డా ఆ డాక్టర్ అయితే
మేబి మసాలాలు ఎక్కువ ఇ వే కన్నా చే ప్రిపేర్ చేసుకొని తింటారనుకో అంత వాళ్ళు
అ అదే అయింట అదే అయింటుంది మేబి ఎందుకంటే నాన్న్వజ్లు ఎక్కువ మసాలాలే వేస్ట్ చేస్తూ ఉంటారు కదా అట్లా కాకుండా నార్మల్ గా ఏమైనా స్పైసెస్ మాత్రమే యాడ్ చేసుకుని చేసు కొంత ఏంటే కొంచెం బెటర్ ఏమో
అంటే మీరు ఎటువంటి వంటకాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇండ్ల దగ్గర నాన్ వెజ్ తక్కువగా తింటారు కదా
ఆ అవునండి నాన్ వెజ్ తక్కువైనా అంటే ఎగ్స్ డైలీ తింటూ ఉంటాము నాన్ వెజ్ వీక్లీ వన్స్ అట్ల తింటాంమండి ఇంటి దగ్గర టె డైలీ నాన్ వెెజ్ తినడానికి
ప్రిపేర్ చేస్తారా
ఆ అవునండి
బా టేస్ట్ గా ప్రిపేర్ చేస్తరా
మనం చెప్పాలేంగ తినే వాళ్ళు చెప్పాలి కదా అండి మీరు టేస్ట్ గా ప్రిపేర్ చేస్ స్తున్నారు అని మనం అంతక మన ఆ
తోపాటు మనం గుడ తింటాం గదా
తింటాము బట్ మన వంట మనకు నచ్చదు ప క్కన వాళ్ళు చేస్తే తింటే అది ఒక తృప్తి మంచిగుటుందండి అబ్బా అన్నట్టు మనమంతకు మనమే చేసుకొని తిన్నామంటే అది టేస్ట్ ఎంత టెస్ట్ గున్నా మనకి అనిపియదు
అవును
ఆ
ఇంకా అండి మీరు ఫెస్టివల్స్ను జరుపుకుంటా ఉంటారా
ఆ జరుపుకుంటాం అండి అన్ని ఫెస్టివల్స్ జరుపుకుంటాం ఒక రంజ
బాగా ఫేమస్ ఫెస్టివల్లో ఏది జరుపుకుంటరు బాగా
బాగా అంటే ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి పీర్ల పండుగ వస్తుంది కదండి పీర్ల పండగ గురించి ఊర్లలో అన్ని సమస్య అ ఎక్కువ అంటే
నేను విన్నదా నేను విన్నదా ప్ర కారము పీర్ల పండగ ముస్లిం జరుపుకుంటారు అని విన్నాను అంటే హిందూస్ కూడా జరుపుకుంటారా
ముస్లిమ్స్ అనేది ఏం కాదండి పిర్ల పండగ అంటే అందరు ఇప్పుడు యూనిట్ టి అనేదే అనేదే పీర్ల పండగ ముస్లిమ్స్ హిందూస్ మొత్తం అన్ని మత మతాల వారు కలిసి చేసుకునేదే పిర్ల పండగ అండి మా ఊరు సైడ్ అయితే ఉ ఉ ఆ పండగ అంటే ఆ పండగ అంతరార్ధమే అది అండి
ఉ
ముస్లిమ్స్ మాత్రం కాదు అది అందరికి మీ సైడ్ చేయ్యరా అండి పీర్ల పండగ
మా సైడు అంటే మాకు దగ్గరకలా చెయ్యరు కానీ మా రిలేటివ్స్ చాల ఊర్లోలో చేస్తారు వాళ్ళు పిలుస్త అంటే మామూలుగా ఏమైనా పండుగలు కానీ వస్తే బంధువులు పిలుస్తాం కదా అలా వాళ్ళు ఇన్వై అంటే ఇన్విటేషన్ ఇస్తారు
ఉ
అంటే ఇంకా ఎవ ఎవరు కుదిరితే వాళ్ళకి ఇంకా పిలిస్తే పోకుంటే బాగుండదు కదా ఎవరు కే కుదిరితే వాళ్ళు పోయి అంటే కొంచెం టైమ్ స్పెండ్ చేసి వచ్చేస్తారు
ఉహు
అంటే మాకు దగ్గరగా అయితే లేరు నేను చూసిండ కూడా ఎలా జరుపుతారో ఎలా జరుపుతారండి ఈ పండుగ
అంటే మేము కూడా నేను కూడా మా ఊర్లో చేయరు నేను కూడా పక్కన ఊర్లో కు వెళ్ళి చూసేదాన్ని అంతేనండి అంత గా ఐడియా లేదు అంత ఆ పండుగ గురించి
ఉ
ఉ పెద్దగా మంట వేస్ త్తరు ఇట్ల అంటె నార్మల్గగా డ్యాన్స్లు వేస్తూ ఉంటారు వాళ్ళక్ ఆ వాళ్ళూర్లో ఎట్లంటే కొన్ని ఉంటాయి వాళ్ళకంటు కొన్ని కళలు ఉంటాయి కదా కొంతమంది
ఉ
అట్ల చేస్తూ ఉంటరు మరీ పీర్లని ఎత్తుకొనీ నిప్పుల్లో నడుస్తారండి
ఉమ్
ఆ అట్ల కొంచం కొంచం ఐడియ ఉంది గని ఆ పండగా గురించి పూర్తిగా వివరంగా నాగూడ తెలీదండి
మ్మ్ ఇంగా మీ సంక్రాంతి వినాయక చవితి అలా ఏమీ చేస్కొరా అంటే మనకు సంక్రాంతి తనేది పెద్ద పండగా కదా అంటే ఆ అన్ని పండగల్లోనే అది మొ మూడు రోజులు నాలుగు రోజులూ ఉంటే సెలబ్రేట్ చేస్కుంటారు భోగి కనుమా సంక్రాంతి ఇక అంతె అట్ల మీకెమ్ మీరెట్ల చేస్కుంటారు సంక్రాంతి
మేము గూడ అంతేనండి మూడు రోజులు పండుగ సంక్రాంతి ఫస్ట్ రోజు భోగి భోగి కదా పొద్ద్ అ పొద్దున్నే లేస్తాము ఇంట్లో పొద్దున్నె లేచేసి భోగి మంటలు వేస్తాము భోగి మంటలు వేసేసి దాంట్లొ ఇంట్లొ ఏవైన పాత సామాన్లు ఉంటయి కదా అవన్ని మంట్ మంటలోకి వేస్తమండి వేసిన్ తర్వాతా నిప్పుల్ ఉంటయ్ కదా ఆ నిప్పుల్తోని వేడి నీళ్ళు కాగబెట్టుకుంటాము
ఉమ్
ఉమ్ కాగ బెట్టుకొని ఆ నీళ్లతో తో ఆ రోజు నువ్వుల్ నూనె అంతా ఒప్ప ఒళ్ళుకంతా పట్టించుకొని స్నానం చేస్ చేస్తామండి చేసిన తర్వాత మరీ ఇగ ఆ నిప్పుల్ ఉంటాయ్ కదా ఇంకా ఆ నిప్పుల్లోనే వంకాయలు వంకాయల్ వేసి కాల్చి దా వాట్ వాటితో వంకాయ బజ్జి అని చేస్కుంటాము
ఉమ్ అంటె భోగి రోజు చేస్తరా ఇదంతా ప్రాసెస్
అ ఆ ఔనండి అదె మా భోగి మంటల్లో వేసుంటం కదా అ మంట్ ఇవి నిప్పుల్ ఉంటయ్ కదా వాటి తొనె ఇదంత ఉమ్ వంకాయ్ బజ్జి ప్లస్స్ పొంగల్ చేస్తము ఇల్లంతా కల్లాపి చల్లి ఆ రోజు ఉపేయ్ ఉమ్
మాకల్ ఐతే సంక్రాంతికి ఎక్కువ వన భోజ ఆ వన భోజనాలు అని అంట మూడో రోజైతే ఇంట్ల దగ్గర చేస్కుంటరు కానీ ఆ సంక్రాంతి రోజు భోగి రోజు ఏదో ఒకరోజుల్లో వన భోజనాలు అలా అంటే ఊరు మొత్తం గల్సి ఒక చోట ఊర్ మా ఆ ఎక్కడో అంటె ఊరి అ స్టార్టింగ్ లేకపోతే అంటే ఎక్కువ ఆ చివర అలా వన భోజనాలు పెట్టి అందరు కలిసి తినేది అల చేస్తా ఉంటారు మీక్ అలా ఏమన్న చేస్తారా
లేదండి మా సైడ్ ఇట్ల వన భోజనాలు ఇలా అంత ఉండదు నేనూ మా ఫ్రెండ్ వాళ్ళ చెప్ చెప్పితే విన్నానండి వన భోజనాలు ఇదంతా చేస్తాం అంటె విన్నాన్ గనీ ఎప్పుడూ వెళ్ళలేదండి వన భోజనాలకి మా సైడ్ ఐతె చేసుకోరండి వన భోజనలు అంటె మీరూ వన భోజనాలు జరుపుకుంటారండి
ఆ సంక్రాంతి అంటె ముందో లేకపోతె సంక్రాంతి తర్వాతో త్రీ మూడు రోజుల్ నాలు రోజుల గ్యాప్ లో అట్లా జరుపుకుంటారు అందరూ టీ ఆ మా ఊరనే గాదు చాల ఊర్లల్లో అట్లాగే జరుపుకుంటారు మా ఊరి మా ఊరిలో కూడా జరుపుకుంటారు ఇంగా అంటే ఊరీ స్టార్టింగ్ లో ఊమ్ దేవుడ్ ఉంటారు గదా అంటే పొలిమేర్ల దగ్గరగన అక్కడ పూజల్ జేసి భోజనాలు గాన ఏర్పాటు చేసి
ఆ
అలా
అంటే స్పెషల్ డిషెస్ అంటే ఏం నాన్ వెజ్ చేసుకుంటారా లేదంటే వెజ్ చేసుకుంటారా ఆ రోజు
మ్ ఆహ నాన్ వెజ్ చేయరండి వెజ్ లోనే చేసు కుంటారు పప్పు ఏమన్నా స్వీటు రసము ఆ కలర్ రైసు మామూలు రైస్ అలా
అంటే అన్ని ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని వెళ్తారా అండి అక్కడికి
లేదు లేదు అక్కడికే అంటే స ఇవి వంట సామాగ్రి అంత తీసుకువెళ్తారు అంటే మన ఇండ్ల దగ్గర చేసుకు అంటే మన ఇంట్లో వాళ్ళు అమ్మ వాళ్ళు వాళ్ళే ప్రిపేర్ చేస్తారు ఆడైతే అందరూ కలిసి చేస్ తారు అంటే అన్ని ఇండ్లలో వాళ్లు వచ్చి
ఓకే
ఇట్లా మగవాళ్లైతే కూర్చొని మాటలు చెప్పేది లేపోతే కూరగాయలు కట్ చేసి ఇచ్చేది అట్ల చేస్తా ఉంటారు
హ్మ్ అంటే మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి టైమ్ స్పెండ్ చేస్తారు అక్కడ
అవును హ్మ్ అంటే పిక్నిక్ అంటారు కదా కానీ ఇది కొంచెం దైవ కార్యం లాగా మారుస్తారు అంతే అంటే పూజలుగనం కొంచెం చేసి
ఓకే నేను తెలిదు అండి నేను ఎప్పుడు చూడలేదు బట్ విన్నాను అంతేనండి ఈ పండగ గురించి ఓకే అండి ఓకే